హలో చెప్ మామ్.
చెప్పాలి నువ్వేమ్.
యాడున్నవా?
జస్ట్ ఇప్పుడే ఆఫీస్ నుంచి పీజీకి ఎళ్తున్నా. దార్లో ఉన్న చెప్పు
రేపు ఎళ్తున్నావు.
ఆ ఏమి?
నలుగురం నచ్చలే మానేస్తా కోచింగ్. నేను చెప్పింలే ఎళ్ళిపో.
అర్ధంకాల
మానేస్తున్నలే కోచింగ్.
ఏమి?
నచ్చట్లా.
నచ్చట్లే అంటే?
ఎళ్ళిపోతున్నా ఇంటికి.
ఎందుకు?
నాకు నచ్చలా.
స్లా ఆ పిల్తో ఏం పని నీకు.
నేను ఉండలేకున్నా.
నిజం చెప్పు?
హేమలత కూడా ఎళ్ళిపోతుంది.
ఏ నాటకాలు చేయమాకండి, ఇద్దరు నా దగ్గర ఫ్రాంకులు చేయమాకండి మొహం చెక్కేస్తా.
హేమలత కూడ ఎళ్ళిపోతుంది, ఏడస్తుంది హేమలత. అయిపోయింది ప్రాంక్ అని అర్ధం అయి నిజంగా ఇంటికెళ్తున్నాం రేపు నలుగురం.
ఏమి?
ఒక అమ్మాయి తే ఐషుల్లా ఆ అమ్మాయి తిరుపతి ఎళ్తుంది.
ఆ
వస్తావా అని అడిగింది వస్తాం అని చెప్పాం, ఫస్ట్ సర్ని వస్తా అనింది. తర్వాత నేను వస్తానని చెప్పా, తర్వాత హేమలత వస్తానని చెప్పింది.
తిరుపతికా
ఇంటికి
ఆహా నిజాలు చెప్పు, జరిగే పనులు చెప్పు అంతమంది నలుగురు పోతున్నార ఇంటికా
నిజంగా నలుగురు వింటికి పోతున్నావ్
సరే బ బుక్ చేసిన టికెట్ బుక్ చేసిన బుక్ టికెట్లు పెట్టరా మోత ట్రైన్లు ట్రైన్కి వెళ్తున్నారంట నిజాలు చెప్పమ్మా నా దగ్గర ప్ర్రాంకులు సమీరాకి దినేష్కి నిజాలు చెప్పమ్మా సరే బాయ్
రేపెళ్ళి ఒక వన్ వీక్ తర్వాత వస్తాం మళ్ళా అందరం నలుగురుమ్ అమ్మాయి తిరుపతికి ఎళ్ళొచ్ చ్చినాక మళ వచ్చేస్తామ్ ఊమ్ ఊమ్ నాక్ కుంటికి బోవాలని ఉంది మా అమ్మని చూడాలనిపిస్తుంది ఎల్త హేమ్ గూడా వస్తుంది హలో హలో హలో వేతీ హలో వాయ్ ఆగిపోయిందిదసలు వినిపిట్లా హలో హలో సర్ని నీ నెట్ వస్తుందా హల్